ఏం లేదండి ఖాళీగ కూర్చున్నా మీరేం చేస్తున్నారు
ఇదిగో మా పిల్లలకు డ్రెస్ ఇస్తాను స్నానాలు అయిపోయినాయి
ఈ రంజాన్ ఎట్లా జరుపుకున్నారండి మీరు ఈరోజు రాంజ
అలా అ అ
ఈ రోజు రంజాన్ పండుగ కదా
ఆ రంజాన్ అంటే మా దగ్గర ముస్లిం అసలు ఉండరు కద ఎక్కువ ఉండరు ఎక్కువ కాదా సరార్ ఒక రెండో మా ఫ్యామిలీస్ ఉంది అంతే
ఆ నమ్ అదగిర ద ఒక్కరు గులో ఇ మరి
ఆ ఉన్నారు కానీ ఇ వాళ్ళు మన మనకు ఇక ఏమి ఇ్యరులేదుని ఇక మా అమ్మవారి ఇంటి దగ్గరన అయితే ఇక మొత్తం వాళ్ాలే కాబట్టి ఆరద ఇ పెద్ద బౌల్ర్ నింతదియ పెద్దగి మత్త సేమ్య అందరు లేచిపోస్తా ఉంటారు మంచిగా అనిపిస్తుంది అట్లా
అవును మేము ఈరోజు సేమేయ చేసుకున్నాం
పాలపాకెట్లో
అ సేమియా చూసుకున్నాం విద్య కూడాదే మీ చెల్లె కూడా ఈరోజు ఏమ కొండే ఉండే పాదు అని అన్నది అంటే ఏ మా బర్రే నిన్న ఇచ్చింది మేము నిన్న మన్న అమ్మ ే
ఆహా
కొ నువ్వు పంపించినాయి చేస్తా అంటే చేసిన్నా నిసింద మరి ఆ
మంచినే ఉంటుది ఎట్లనా వాళ్ళు బట్టి వాళ్ళు ను చేసినంత టేస్ట్ ఉండదు
ఆ వాళ్ళు అవి చెతారు కదా మనకు అవన్నీ దొరికాయా బాదం పాప్ప అని జీడిపప్ప అని ఇంకా క్రిస్మిస్ అని అవన్నీ ఇవని
మమ్మీ ఊరికే అంతే మనం అలాగే డై ఫ్రూట్స్ కొని వద్దామంటే మనన మనం అన్నీ ఆ వాళ్ళు ఇందిొ ఒకరే రోజు కాబట్టి ఇంకా అన్నిీ
ఆల్రెడీ అన్ని ముందు తెచ్చుకొని పెట్టుకోరు అదే పండగ కాబట్టి వాళ్ళకి
ఆ ఉగాది పండుగ ఎట్లా జరుపుకున్నారు
అది పడింగా కుంభవంటికి పోనా పనంతా చేసే వరకు పదైంది ఆ ఇల్లులిగాడికి అదంతా దులిపి అదంతా చేసే వరకు పదైంది బచ్చ ిన ఫస్ట్ దు బచ్చాలు చేస చేసిన ఇక్కడ ఇట్ాక అది పచ్చడి తయారు చేసారు దేని దగ్గర పెట్టిన తర్వాత ఇ మళ్ళ పనులు మా అమ్మ స్థానం పూశి పిల్లు క స్ానాలు పూసి వరకు అప్ప అదకండయిడియా ఫస్ట్ నేను స్నానం చేసి దీంళ్ళ దగ్గర వించిన తర్వాత వాళ్ళ స్నానంూషణ
ఆ మా కూడా అసలు పొదువే పిల్లల స సాానం పో జీమ్ ఏం చేసేసరికి వసి వంట ఉండేసరికి పది పలికం అయింది తినేసరికి పన్నెండు ఇ అంతా రెడీ చేసుకో కొని ఆ పచ్చడి చేసుకొని తాగి బచ్చాలు చేసింది మత్తమ కూడా
మీరు ఇ కృష్ణేష్ణ దాంట్ ఉన్నారా
బయటకు వచ్చేసాం ఇప్పుడు పది నెలలు అవుతుంది
అవునా మనదేవళ కడ మన దేవళ కడ ఉతారయా
ఆఁ ఆ
అ
ఇగ అప్పుడు కొంచెమూ చాన ఇంట్ల చికాకులు ఉండే పోయిన ఉగాదికే ఉగాది రోజే గొడవైంది అప్పట్నుంచి బయట్నే ఉన్నం
ఆ
మ్మూ అప్పనుంచి దేవుళ్ళకటు పోతునం వీళ్ళు ఆడ వొయొచ్చిన
ఆ దేవుళు మంచుగున్నయి, ఈ దేవుళు మంచుగున్నాయంటాండా మీ సారు!
ఏ ఇంగ ఆయనకు ఎటూ నచ్చట్లేదు ఇంగ ఎటుంటే అటు గంతే.
అయ్యో
ఇంగ ఆయన ఓ మనస్ఫూర్తి ఎటు లేడన్నట్టు.
ఆ ఇప్పుడు ఉన్నడా మరే
ఆ
ఉన్నడా, లేడా! అందుకనే మాట్లాడుతున ఫ్రీగా
ఇంగ ఆయన ఉన్న గిట్ల మాట్లాడుత, ఎందుకంటే ఆప్ కాబట్టి మాట్లాడుతా
ఆ హా ఏం అనడా?
ఏ ఏమనడు.
అంతే మరి
మ్మ్ మ్
మా సారుండి అసలికే వద్దంటడు ఇది ఎందుకు అంతా తలకాయ నొప్పి అని అంటాండు.
ఆ ఏమో కొంచెం ఇబ్బందే ఉన్నది ఫైనాల్సియల్గా అదే ఇట్లనన్న కొంచం మాట్లాడితే ఇగ నేను ఏం ఇపి ఎవరు ఉంటలేరు గదా ఎవరు కాల్ జేత్తలేరని ఇగ మీ ఇద్దరే నిన్న ఒక మూడ్ నాలు సార్లు చేసినం చేసుకున్నాం ఫోనే మే ఇద్దరమే చేస్కొని మాట్లాడుకున్న
ఆ మరి మాక్కూడా చేయోచ్చుగా మా నెంబర్ కూడా ఫిడ్ చేసుకోవచ్చు కదా అప్పుడప్పుడు మనం కూడా ఫ్రెండ్స్ లా మాట్లాడుకోవచ్చుగా!
ఆ మొన్న చేసిరు కదా మరి ఇగ అయిపోయినయి కావొచ్చు మళ్ళీ చేతరో చెయరో అనుకొని జెయలే.
ఓకే కాల్స్ కాదు కా కాల్స్
అఁ హా ఇగ కాల్స్ గురించి కంప్లీట్ చేత్తే నాకు ఓ పని పొతది ఈ పిల్లల తోటి చిరాకయితది కదా.
ఆ ఇప్పుడు నీయియ అయిపోలేదా?
నాయి నిన్న అయిపోయినయి నిన్న పావని ఆంటికి రెండు సార్లు చేసిన.
ఆమె బాగ మాట్లాడింద మరి. ఆమ బెటరా నేను బెటరా మరి?
ఇగ ఇద్ద అందరు బెటరే మీ ఊరోళ్లంతా.
ఏవో యో ప్చ్ అంటే అందరు ఒకటే అని ఉండది అందరు ఒకటని ఉండది ఎవరిదో ఒకరి బెటర్ ఉంటది.
ఆ ఇగ వాళ్ళేమో వర్క్ విషయంలోనే మాట్లాడతరు తక్కి వి ఫ్రిగా మాట్లాడలేదు లే గాని
అదే వర్క్ అని ఉండద్దు మనం కూడా అందరం ఫ్రీగా ఉంటడం మంచిగా ఉంటది
ఆ వాళ్ళు కూడా నిన్న గారే అప్పలు చేసిరట వాటి గురించి కొది చేపిచ్చింది
ఆ చెప్పు ఇగా ఈ కాల్స్ గురించె మాట్లాడుతే అంత వేరే ఉట్టిగుంటది ఇది మాట్లాడెటప్పుడు ఇది మాట్లాడుకోవాలే, అది జేసే టైం లో అది చేయాలి మొత్తం కా
అందా జెయ కొద్దిసేపు
నెంబర్సు మ్మ్ టైం పాస్ మాట్లాడి సప్పుడ చేయకుండ ఉంటే ఎట్లుంటదే, మేం గూడ ఇప్పటి నుంచి చేద్దాం చేద్దాం చేద్దాం అనుకుంటానా నాకు టైం ఉంటలేదు.
ఆఁ
మీ అన్న గదా విజ్జి మీ అక్క ఫ్రీగా మాట్లాడు స్తదరా మరి మంచిగా ఉంటదారా అంటే, ఏ మంచిగనే ఉంటది మన నాలాగనే ఉంటది అంతా బానే ఉంటది. టని చెప్పింది.
కానీ ఆమె ఇగ మాట్లాడుతం కాని జోకులు చేయలంటరు ఆమో ఉత్తిగా నవ్వుకుంట ఉత్తిగా మాట్లాన్న జోకులేక్క నవ్వుతారు నాకు అట్లా రావు
ఆ
అవ్ ఉరికనే నవ్వు తానే ఉంటది గదా హెయ్ అయ్యో పి పిచ్చి చచ్చిపోతది
అవనక్క మొత్తం తెలుగులనే మాట్లాడదామని ట్రై చేత్తాను గాని ఆ తెలుగు అక్కడక్కడ మిస్ అయితాను
ఏ ఎట్లా ఎట్లా మాట్లాన్న మిస్ అయితానే ఉంటది
ఆ అరే చెంపల్ పలుగుతాయ్ పోరొన్ కి నాకి ఫోన్ మాట్లాడత సెల్లు గుంజుకుంటాడు మావాడు
ఆ ఇగొ మా వోడు కూడా గూడా బొమ్మ లు వెట్టు అంటాండు
ఆ
సెల్లు ఉంటేనే బతుకుతారు లేకపోతే కతమే యాగం గొడవ జీకా కొట్టుకోడు
ఆసలు పిల్లలకు పిల్లలకు ఊరోకే సెల్లు చూస్తే కండ్లు పోతాయ్ మావోనికైతే నిన్న మొన్న అమ్మొల్ల ఇంటికాడ ఉన్నా ఊకే సెల్లే చూసే వరకు గుడ్డు గుంజుతాంది నాకు గుడ్లు గుంజుతాన్నాయ్ అంటాందంటే
ఇగ మా వాళ్ళు ఇప్పుడు అన్నం తినేటప్పుడే పెడతాను
అ
ఇంగ్ మిగతా టైం ఏమో కొసేపు బాగా చికాక అయినప్పుడు పెడతా
ఆ
ఉహు
త
అయిందా
నేను ఇంకా వంట వోల నీతొనే మాట్లాన్నా ఇంత సేపు మా సార్ తోను మాట్లాన్నా అంటే నా నీ పొద్దున ఉండినావ్ గదా అదే కర్రీ ఉంది ఉక అన్నం బెడితే అయిపాయ్ పిల్లొల్లకు స్తానం పూసి అన్నం పెడితే అయిపొతాయ్
ఆ
అత్తమ్మ జేసింది పని అత్తమ్మ జేసింది పని అంతా
మీ అత్తమ్మ గూడ ఫ్రీనే ఉండెటట్టుందిగా
ఆ బానే ఉంటది చేత్తాది పనంతా చేత్తాది
ఊ నాకింకా మా మధ్య అంత మాట్లాడె ఉండదు ఎప్పుడోసారి అట్లా
ఇగ ఎందుకైన మంచిగుంటే ఏమైతాదమ్మ
మంచినే ఉంటది గని ఇగ గొడవలుగని ఏమి ఉండవు గాని ఇంగ ఎక్కువ మాట్లాడదం అన్నట్టు ఎవరి తోడు గూడా నాలెక్కనే ఇగ
ఆ నేను గూడా ఆమ తోటి అంటే కొంచెం నేనె గొడవ పెడతా అప్పుడప్పుడు నాకు నచ్చినట్టుంటే నాకు నచ్చినట్టుంటే నేను అప్పుడప్పుడు గొడవ పెడుత నా అంటే నన్నేమన్నాంటే నువ్వుకొను అసలే మడి
అంతే గదా ఇంగేమ్ మా అన్నం క ఎవరైనా ఒకోరులే మీ అమ్మ గుడక అంతే ఏదైన ఉంటే డైరెక్ట్ అనిత్తాం
ఊ మీ సెల్లి తో గూడా ఎన్నొ సార్లు అంటా మొన్న బానే గొడవ అయిందట చెప్పింద
మళ్లా తెల్లార వచ్చి మాట్లాడిందటగా
ఆహా మట్లాడిందట్న అయితే నేను అప్పు ఎప్పుటి అప్పుడే ఉండాలిరా విజయో దాసుకొని దాసుకొని చెప్తే మాన అంటారు
ఇ
ఎప్పడిదప్పుడు ఉంటే వామ్మో అది ఎట్ల ఉన్నది దానికి జెయ్యల్ల దీనికి జెయ్యల్ల అని ఉంటది అని ఎన్నో సార్లు జెప్పినా చెప్తాదా నా గురించి ఎప్పుడన్నా
ఆ చెప్తాయి బానే మాట్లాత ఇ గొడవ అతుంది మన కామె జోగు జోగు అనుకుంటాం మ మా కతనే ఉంటాం మాట్డుతూనే ఉంటాం అ
ఆ
హ చపోయిచపోయి కా చచ్చిపోలే ఉండంది
బానే పెద్దైన గోడవయిందట
ఆ
వే వేరేల్లు ఇత్తమన్నారు అట కదా
ఆ ఆ ఇత్త అన్నరు కాని అక్కడ వాళ్ళ ప్లేస్ల పెద్దోళ్ళు వద్దన్నారేమో
ఉమ్ మీ చెల్లె ఫోన్ అందన
అవునా ఏమో టైమ్ ఉన్నాదిలే ఇంకా కొంచం
ఆ తర్వాట్కి అయిపోనాక ఫోన్ చేసి మాట్లాడు
ఆ
ఆ
కరెంట్ లేదు మా వాళు బయట చికాకు చేస్తార్రూ
అప్పుడు అప్పుడు ఫోన్ చే మీ నెంబర్ కు చేసుకుంటాను.
ఆ నిన్ ఫీట్ చేసిన ఆల్రెడీ వాట్సాప్ ఇన్సేు కాల్ చేతవమో వాట్సప్ పెడుత్దామీ న్ నెంబర్ చెక్ చేతనా నీవే ఫోన్చేసినవు
ఆ నేను పీట్ చేయలే పీట్ చెందామని
ఆ మొన్న నువ్వు చేసినప్పుడే లిఫ్ట్ చేసిన ఈ అవసరం అంటది కదా మ మనం మాట్లాడుకుంటాం కదని అమాషా ఉం లేదు పోజిన అయిపోయింది ఏ అయి బయట ఊకి దిరుగుతాందని ఎట్టుకున్నాం
ఆహా
మ్మ్
ఇప్పుడు తగ్గినట్టు ఉంది కదా లావు చిన్ని
తగ్గిది నడుస్తాంది కదా ఒక్క కాడు ఉండదు తరుగుడమే గద ఊకె
ఆ
ఇవగ మొన్న రెండు రోజులు మా వర యితే యిపోవు జలుబు బెట్టనా టయింది ఏ చ ఇక్కపోంది ఊగే మట్టి బాగా తింటాంది మట్టి బియ్యం ఆ అవి ఇటుకబిడ్డలు ఉంటే ఇటుకబిడ్డలు బలపలు అన్ని